హలో
ఆ
ఆయమ్మకి ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఇంగ మా ఇంగేం చేస్తారు చెప్పు పోలీస్కి వాళ్ళు అట్లా పోదామంటే అయమ్మ అది కూడా నాకు నా ఫ్యామిలీనే కావాల అంటాదంట ఇంగ ఈయప్ప ఏమైతాడు ఆడ బొక్కలో పెడతారా
అదే కదా
అందుకే ఎంతమే సచ్చిపోయేదాంక ఉన్నాడు ఇంగ సచ్చిపోవాల అనుకున్నాడు మేము ఎట్లో అట్లా కాళ్ళ మెల్ల పడి అట్లా అట్లా పడి మేమే ఉమ్మ్ కొంచెం అట్లా అట్లా చేసినాం అసలు రెండు నెలలు బయటికే రాలేదు
ఉ
ఇంక ఎట్లుంటాంది మీ అంత పిచ్చి పట్టన వలా పిచ్చిగా ప్రేమిస్తుంట ఆమని
బాగా వన్నీ ఇగ అమ్మాయి ఇంచ్
అమ్ అసలు మీ ఇప్పుడు అమ్మాయిని అర్థం చేసుకొని అన్ని చేసే చేయి ఆయపోని అంతగా చూసినా ఇంట్లో చిరుక్కాల ఆయ మాకు లేదుఆదాన్ని ఆమ ఏమన్నా ఆడకపోయినా ఆమెను అర్థం చేస్త కొని ఏ ఏ టైంకి ఏం కావాలో అన్ని తీసుకెళ్లేద అంట ఆ మ్యాటపో దాకి అప్ప పని పెట్టుకోని కూడా పోతాడ అట్లా పోతాండే ఇప్పుడు తెలుసాంటదే ఆమకి ఎట్లుందో ఏమో ఉ
పదేళ్లు దేవడా దేవుడా
ఎట్లా అంటే బీటెక్ లో ఫోర్ ఇయర్స్ ముందు బిటెక్ ఫోర్ ఇయర్సే ఉంది మిగతా సిక్స్ ఇయర్స్ అంతా ఇంట్లో ఉంది అట్లే ఫ్యామిలీకి ఎక్కువ కనెక్ట్ అయ్య కనెక్ట్ అయిపోయింది అంతే ఇంకా
ఎంత కనెక్ట్ అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పింది కదా నవ్య
ఒప్పుకోలేదు మీ వాళ్ళు అసలు ముసలు తెలుసా వాళ్ళయినా కూడా అంత పట్టుదల ఉన్నారు వాళ్ళే ఒప్పుకో వాళ్ళే కొద్ది రోజులు అయినాక వాళ్ళే మాట్లాడుతుంటీ ఏం లైఫ్ అంతా ఉరికే స్పాయిల్ చేసుకుంటుంది ఎంత అయినా కూడా మాట్లాడతారు కదా
మాట్లాడుతారు
ఉహు ఇంత మంచిగా చూసుకున్న వాళ్ళు ఉన్నప్పుడు వస్తారు గుర్తుకు వస్తారులే కానీ
ఖచ్చితంగా పదేళ్ళంటే ఏం గుర్తు రాలన్నస్తలుండదిలేమ్మ స్వామి
ఒకవేళ ఆయమె చేసుకోంటే ఆయపో ఎట్లా చూసుకుంటుండే ఆయమె గుర్తుకు కూడా రాకుండా చేసుాం అంతే రాతలేదు ఇప్పుడు ఏం చేస్తావు రాతలే
షర్ట్ అంత బాగా చేసుకుంటాడి కదా యటికైనా ఏంటవైనా తీసిచ్చేది కానీ
ఇంత వరకు ఏమనిందంట నేను చచ్చిపోతా నా శవానికి వచ్చి పూల అన్ని ఏసి పోండి అని కూడా ఏడ్చిందంట మళ్ళీ ఫస్ట్ మళ్ళీ రీసెంట్ గా వస్తాను అన్న రెడిగి పెట్టుకో అని చెప్పింటే లోన్ అప్లై చేసి టూ ల్యాక్స్ తీసుకున్నాడు సడన్ గా వస్తే ఎట్లా అనేసి అది కూడా బొంగ పెట్టింది మళ్ళీ సడన్ గా మనసు మార్చు కుంది వాళ్ళ ఇంట్లో ఏమో బేరసినట్ న్నారు దేనీకో అడిగే కూడా పోయినాడు టూ త్రీ టైమ్స్ పెయింటే వాళ్ళమ్మకి ఆ పాప లేకపోతే నేను చచ్చిపోతాను అని అన్నాడు అలా ఆ అమాయి వచ్చేసి నేను శివానే చేసుకుంటాను చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటే అయమ వాళ్ళమ్మా కిరోసిన్ ఇచ్చి చంపేయి నువ్వే అని చెప్పి ఇచ్చిందంట మాయమ్మా ఆడవాళ్ళ ముందరే వాళ్ళు నాన్న ఆడలేకపోతే ఆయ మాట్లాడునాడంట ఇచ్చి నువ్వే సంపెయ్ అంటే టైమ్ నా ఏ ఎంత ఉన్నా కూతురు అన్ని రోజుల నుంచి ఉందని వాళ్ళు కూడా అర్ధం చేసుకో వాలి కదా
అస్సల్ ఇప్పుడు వాళ్ళ ఇష్టం అని వాళ్ళు పెళ్ళి చేస్తే తర్వాత బాధపడేది వీళ్ళు కదా
అదేగా అంటే ఇన్ని రోజులు ఒకరితో ఉండి వేరే వాళ్ళతో సడన్ గా సర్వైవ్ అవ్వాలంటే ఎట్లా అవుతారని ఆ
అదే కదా ఇప్పుడు అప్పుడే అన్నా తెలిసిన కూడా మీరు అన్ని ఫోన్ మాట్లాడేది అన్ని ఆపి చేసింది తెలిసిందా అప్పటికే ఇప్పుడు మళ్ళా ఇంట్లో ఉండి సిక్స్ ఇయర్స్ కూడా మాట్లాడి ఇంకంత
ఇంకాలేచి లాస్ట్ వరకు వాళ్లు పెళ్ళి అయి వన్ వీక్ ముందు కూడా ఆమె కలిసి షాపింగ్ చేసేది కూడా చేసింది
పా యమ్మ
పెళ్లి షాపింగ్ అది మనం పెళ్లి చేసుకుంటే చేసుకున్నా ఉన్న టైం అది కూడా చేసింది వాళ్ళు ఎమో బ్లాక్మెెయిల్ చేసినట్టున్నారు బాగా వాళ్ళ అక్క ఉంది మే ఆమెకి ఆమె పెద్దది రక్షసి అదివన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఓపించు ఒప్పుకునేలాఉన్న వాళ్ళ అక్క ఉంటది ఆమె ఒప్పుకొ నియదు
వాళ్ళ అక్క అక్కుందా
పెళ్లి అయి ఇద్దరు పిల్లలు
మా అమ్మకి ఎం ఇలా స్వామి
అదే మీ ఆయనది అయిపోయిందా టూ త్రీ మంత్స్ అయితా అంది నీ దగ్గరలో
ఫమల్ మి అన్న ఎటు కూర్చొన్నాడు మే అమ్మా తో మాట్లాడుకోకుండా
నా అంతే బాధని చెప్పుకోలేగా అట్లే ఇట్లే ఉంటాయి కాదని చెప్పి ప్రిపేర్ అవుతాడు ఎమో పెళ్లి చేసుకోద్దా ఇం వయసు అయిపోతాయి
నా అమ్మ కోసం ఇన్నేళ్ళు ఉంటే ఆయమ్మ అట్లా చేసిపోయా
మాయమ్మ లేకపోతే అయిపో ఇంకా యాడో ఉండే వాడు ఇంకా ఎట్లా జాబ్ రాసు ఏడో వైజాగ్ లో ఉన్నాడు మే ఎంత సెవంటీ థౌజండ్ ఎంతో ఫీజు కట్టి ఏమే లాస్ట్ ఇయర్ లో ఇట్లా ఇంటర్న్షిప్ పోతారు కదా అప్పడికేనేమో నేను ఇంటి పోతున్నా రా అని చెప్పి ఆయ మె కోసం వచ్చి ఇంకా విడిసి పెట్టేసినాడు ఇక అంతే అయిపోయాడు
ఆ డెబ్బై వేలు కూడా లేంగ ఇక్కడ ఆడే
ఆ అంతే అయ మే యాడ దూరం పోతు కాని అయిపో దూరం పోలే యిడ యిడే ఉన్నాడు దూరంగా ఉండలేక
ఇప్పుడు చూస్తే ఉమ్ దేవుడా
ఆ మేమైతే ఏడ్స్లేక వెడతాం అప్పుడు ఏం వేసుకుంటాడు ఏం చేస్తున్నాడు అయిపోయింది అట్లా మేటా పడుకున్నాను
ఆ ఇంకా దా పోపుండే ఎం ఇస్తానో
ఎవరు
ప ఫోన్ ఫో
లేదు లేదు పెళ్ళయిందిగా అనుకున్నాడు చేస్త అని ఆఅక్క తో ఉండలేక పని చెయలేదైనా ఏ మొగం పెట్టుకొని చెప్తది
ఆ
ఏ మొహం పెట్టుకొని చేస్తారు ఆయప్ప ఏమేం బాలేడు పెండ్లి కొడుకు నీకో నెంబర్ చెప్తా క్లిక్ చేయి వాట్సాప్ లో ఫోటోకారున్నా నీకు
లేదు లేదు
ఉమ్
వాట్సాప్లో డిపీ ఉందా
నెంబర్ చెప్త చూస్తావా
ఆ
నెంబర్ చెప్త చూడు
మళ్ళా జూస్తా
ఉ
ఏడ అనంతపూర్ లోనే ఉన్నాడా మీ అన్న కూడా
ఉమ్ అవునవును
ఎవరు దగ్రా బ్లాక్ లో ఉంది నెంబరు
ఆయమ్మా దా అంట్లో ఎప్పుడో చేసిన్నాడు ఇంక పెళ్ళికి ముందరు అందరు బ్లాక్ చేసేసిడు వేరే వాళ్ళ దాంట్లో మా ఎవరి దాంటనో చూసినను నేను ప్రొఫైల్
ఆయమ్మ డీపీ పెట్టుకుంది ఏమి
ఔ ఫస్ట్ పెళ్ళిది పెట్టుండే పెళ్ళిలోదే మళ్ళీ అటుకు ప్లేసు పోయినారు ఆడ సెల్ఫీ తిగినారు అది ఐపోయింది రీసెంట్ గా చూడ లే
ఇంగ ఇ బాగానే ఉంటుందిలేమ్మ ఇంగ మీ అన్నతో ఇం ఏం పనీ
అయినా కూడా ఊరికే అట్లా హ్యాపీ ఉండాది లే అన్నట్టు మాట్లాడతాడంటే ఇం ఇంగ అంతగా ఏమనాల ఇంకా
ఇప్పుడు మీ అన్న కూడా రూమ్ తీసుకొని ఉన్నాడా అప్పుడుండే చోటే ఉన్నాడా
ఇదే పాపం పోయటలే వేరే ఫ్రెండ్ వేరే అన్న
కష్టమేనే
ఇంకా అంతే జాబ్ వస్తే ఇంక పెళ్ళి చేసుకుంటాడు
మీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్తే ఆళ్లని చేసుకోవాల్సిందేనా
మొన్న ఏ మ్యాచ్ వచ్చిండే మంచిది ఏమైంద వాళ్ళు ఇల్లరీకం రావాలంటున్నారంట ఇల్లరీకం అయితే వాళ్ళు చెప్పినట్లు వినళ్ళ చేయ్యాలా అని అ ఇంటి పోనీయరు
ఆ
ఇంకా అంతే కదా వాళ్ళ చెప్పిన వాళ్ళు చెప్పు కింద కాాలలాగా ఉండాలి కా అట్లని వద్ద అనుకున్నట్టున్నారు
నే అక్కడైనా వాళ్ళ ఇంట్లో
చిన్న వాళ్ళ అక్కళ్ళ వాళ్ళ కాడ పెళ్ళిళ్ళు అయిపోయినాయి
అక్క ఇంకా
అన్నా
అన్న తమ్ముడు అట్ల ఎవరు లేరా అని
అన్నంనాడువే
అన్న అక్క ఇద్దరు ఉన్నారా
ఊ ఊ
వాళ్ళకు తెలుసా ఈ మ్యాటర్ అంతా
అలాంటి ఫ్యామిలీ ఫ్యామిలీకే తెలుసు అండీ అన్ నేన్ నిలుచున్న తెలీదా ఇగ యాడ జూష్ణ మా శివరాజ్ మమతా శివరాజ్ మమతా వెయిట్కియనాడి యాడవరుకు కనపడడు ఇంతేండి